ఒ హలో
హాయ్ ఎలా ఉన్నారు
హాయండి బాగున్నానండి మీరెలా ఉన్నారు
ఉమ్ బాగున్నాం ఏంజేస్తున్నారు
ఏం లేదండి ఈరోజు వీకెండ్ కదా
ఊహ్మ్
ఇప్పుడే లేచాను ఉమ్ కొద్దిగా అలా మ్యాగి చేసుకునీ తిన్నాను
ఏం మ్యాగి చేస్తారండి గార్లిక్ మ్యాగినే ఇప్పుడు ఫేమస్ అయింది కదా బాగా
ఉమ్
గార్లిక్ మ్యాగీ చేసుకున్నారా
లేదు లేదండి మా పీజీలో అలో లేదు గ్యాస్ జస్ట్ కె టిల్లో చేసుకున్నానంతే
ఉహు అవునుఅండి ఉమ్
మీరు ఏం తిన్నరండి పొద్ దున్న
పొద్దున భాగర రైస్ పెట్టారండి
అవునా
వీకెండ్ ప్లాన్స్ ఏంటి మరి
ఎం ఏం లేదండి రోజ్ జు ఈ రోజు అయితే కలినే ఈ రోజ్ చుమ
అవునా అండి అయితే మీకు ఒక ప్లేస్ సజెస్ట్ చేస్ త నండి అక్కడికి వెళ్ళండి బెంగళూర్లో చాలా బావుంటుంది అన్నమాట
ఉహు ఎప్
ఉహ్మ్ ఇది చిట్ తిరుపతి అని దెలంధుర్లో ఉంటుంది
ఒకే
ఉమ్ అక్కడ మనకు సేమ్ తిరుపతి ఫీలింగ్ వస్
అక్కడ కూ కొండా ఉందా అండి
కో చెప్తున్నా కదా అండి చిన్ని తిరుపతి చిట్టీ తిరుపతి అంటే కొండా ఉండదు కానీ సేమ్ మన తిరుపతి ఫీలింగ్ వస్తది ఆ గుడి వాళ్ళు కట్టిన విధానం ఒక స్పెషల్ గుడి లాగ డి అది చాలా బావుంది అండీ
అవునా ఎంత పెద్దదండి ఎం త ఎంత పెద్దగా ఉంది గుడి
అక్కడ పక్కపక్క పక్కపక్కన చాలా గుడ్లు ఉన్నయ్ ఒక పది గుడ్లు ఉన్నాయ్ అండి అది ఒక్కటే కాదు కానీ అక్కడవి కొన్ని కొంచెం స్పెషల్ అన్నమాట రాతితో కట్టారు చానా బాగుందండి గుడి మాత్ర చాలా స్తం ఎన్నో వేల స్తంబాలు ఉన్నాయి అక్కడ
అవునా అండి ఉమ్ ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉంది అండి గుడిలో
చాలా బాగుందండి ఆర్కిటెక్చర్ అంతా అది మనకి ఎ అక్కడ చూసిండం అనమాట వేరే టెంపుల్స్ లో అంత స్పెషల్ గా ఉన్నది
ఆహా
హు ఒకసారి వెళ్ళిరండి మీరే మీకే తెలుస్తుందన్నమాట
ఆ వెళ్ళొస్తా అండి వెళ్ళొస్తా అంటే అక్కడ ఎలా ఉందండి చూడ్డానికి ఓన్లీ వెంకటేశ్వర స్వామి నెలకొన్నాడా లేదంటే శ్రీదేవి భూదేవి
ఆ అవి కూడా ఉన్నాయండి ఆ గుళ్లోనే రకరక కాల్ టెంపుల్స్ అండి మెయిన్ అది ఉంటది చుట్ టూ రకరకాల దేవతలు దేవుళ్ళు అందరు ఉంటారు ఆంజనేయ స్వామి మొత్తం దేవతలు అన్నీ ఉంటా అక్కడ నాకు పేర్లు గుర్తులేవు కాని చాలా ఉన్నాయి చుట్టూ గుడి మధ్యలో ఉంటదన్నమాట అది
ఓహో అవునా మీరెప్పుడు వెళ్ళారండి ఆ గుడికి హలో
ఇంక విశేషాలు
మీరెప్పుడెళ్లారు ఆ గుడికి ఆ గుడికి మీరెప్పుడెళ్ళారు
ఫస్ట్ రోజు వెళ్ళామండి చాలా రష్ ఉంది అసలు రెండు గంటలు పట్టిందండి మాకు దర్శనానికి
అయ్యో అయ్యో అంత మంది ఉంటారా
అవునండి ఆ రోజ్ స్పెషల్ కథా అందర్ రు అందరు వస్త వెళ్తూ అరుణ్ మాటలు
అవునవునులేండి అవును అది నిజమే
పిగ్ కెళ్లలేదా ఈ అండి వీకేండ్
లేదండి రేపు వెళ్ళాలి ఈరోోజు వెళ్దామంటే మా ఫ్రెండ్కి ఆఫీస్ ఉందని చెప్పింది ఆ రేపు ఏమన్నా వెళ్ళాలండి లేదండి మాకు ఈరోోజు హాలిడే
మ్ హు మ్
అందుకే కొద్దిగా అల రెస్ట్ తీసుకుంటున్నాను ఈరోజు అట్లా రెస్ట్ తీసుకుని రేపు వెళ్ళొస్తానండి రేపు తీసుకరావాలి
ఓకే ఓకే
మీ రండి తీసుకున్నారా బట్టలు
అ ఆన్లైన్ షాపింగ్ చేసేసానండి మేము పండక్కి ఎక్కడండి ఎండలు ఫుల్లుగా ఉన్నాయన్నమాట
మ్మ్మ్
ఉ ఎక్కడేల్తామ్ అందుకు మీరు
మేము అదే అండి ఇంకా ఒక డ్రెస్ స్సె కాబట్టి ఇంకా అక్కడ కెళ్ళి తీసుకుందాము అనుకున్న అక్కడయితే మంచివి దొరుకుతయి డై రెక్టెగా చూసి తీసుకోవచ్చు అని
అవునవును
తీసుకోవాలండి, ఒక థౌజండ్ రూపీస్ ఉంది బడ్జెట్ ఆ బడ్జెట్ లో తీసుకోవాలి.
మ్ హు
హ్మ్
హుహ్
అలాగే పార్లల్కు కూడా వెళ్దాం అనుకుంటున్నాను.
ఓకే స్కిన్ కేర్, హెయిర్ కేర్ కా
అన్నట్టు నా హెయిర్ కి ఏమన్నా హెయిర్ కట్ సెట్ అవుతుందా అండి.
అవునండి ఖచ్చితంగా మీది లాంగ్ హెయిర్ కదా అడ్వాన్స్ హెయిర్ కట్ చేపించండి నార్మల్ వి యూ అవి మంచిగా కనిపించవు అనమాట, అడ్వాన్స్ హెయిర్ కట్ చేయించండి లైక్ ఫెదర్ కట్ కానీ
కాన్ నీ నా హెయిర్ పోతాయండి ఎక్కువ్
చేపిచండి లెంత్ ఎక్కువ ఉంటది లాంగ్ అవును లెంత్ ఎక్కువ తీస్తారు బట్ షేప్ తీస్తారు అనమాట చాలా బాగుంటుందండి అది కాకుండా మీకు కర్లీ హెయిర్ కదా
కర్లీహేర్ కదా అంత బావుంటుంద లేదా అని నేను ఆలోచిస్తున్న అవునా అండి
మెయింటైన్ చేసుకోవాలండి. సీరము, కండిషనర్స్ ఇవన్నీ వాడీ సాఫ్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఆ టెక్స్చర్ అనేది బావస్తది.
అంటే టెక్స్చర్ అనేది వస్తే వస్తది కానీ ఆ కానీ నీ ఇప్పుడు మనము అదేమంటారండి ఇప్పుడు నాది ఎట్లో కర్లీ హెయిర్ ఉంది హెయిర్ కట్ ఆ చేయించినప్పు ఇప్పుడు ఇప్పుడు ఆ కర్లీ హెయిర్ నార్మల్ గా తలస్నానం చేసినప్పుడు కర్లీ హెయిర్ వస్తుంది తర్వాత దువ్వేసినాననుకోండి ఫ్రీజ్ ఫ్రిజ్ ఫ్రిజ్ హెయిర్ లాగకని
ఓ అలా
సో ఇప్పుడు దానికి హెయిర్ కట్ చేయింస్తే కూడా ఇంక అట్లే కనిపిస్తుంది కదా పెద్ద డిఫరెన్స్ కనిపించదు అని నేను అనుకుంటున్నాను ఉన్న హెయిర్ హెయిర్ కట్ చేయించడం వేస్ట్ కదా అని థింక్ చేస్తున్నానండి మీరు ఏమంటారు
ఆ అదే కరెక్టా అండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి నెంబర్ పంపిస్తానండి కాల్ చేసి అడగండి ఆమె మంచి హెయిర్ కట్ సజెషన్స్ ఇస్తాది చెప్పుతుంది అన్నమాట ఏ హెయిర్ కి ఏది బాగుంటుంది అని
ఉ హు
ఉ మీరు ఒకసారి మాట్లాదండి తనతో మీకు ఐడియా వస్తుంది అప్పుడు
అవునా అండి తన ఏమన్న హెయిర్ స్టైలిషా అండి
లేదండి తను పర్సనల్ గా తనకు తనే చేసుకుంటాది అన్నమాట తను ఎక్కడికి పార్లర్స్ కి ఎక్కడికి వెళ్ళదు తో
ఆహా గ్రేట్ గ్రేట్ అండి
నాన్ ఇస్ సంవత్సరం కాదు తన గత ఐదు సంవత్సరాల నుంచి తనకు తనే చేసుకుంటాది అనమాట మీరు ఒకసారి చూస్తే మీ ఎక్కువ మీరే చేసుకోవచ్చు అంత బాగా నేర్పిస్తది తను
ఆ చేసుకోవచ్చు బట్ అదే నా హెయిర్ కే ఏది సెట్ అవుతుందొ అని కొంచెం ఆలోచిస్తున్న అంతే అండి
ఒకసారి మాట్లాడండి మీకు తెలుస్తుంది కదా
అదే ఒకసారి మాట్లాడతాం మీరు వెళ్ళలేదా అండి పార్లర్కి ఏమి
పోయినా నేల వెళ్ళానండి ఇంక ఈ నెల వెళ్ళలేదు టైం లేదండి ఎక్కడ ఎండాకాలం ఫుల్ వెళ్ళాల అనిపించదు అన్నమాట
నిజమే నిజమే అండి
హమ్ ఇంకేంది విశేషాలు భోజనం ఏమైన వండాల అండి
ఆ హా లేదండి ఇంకా వాళ్ళే ఎవరైనా వండుతారు వాళ్ళు వండి పెడితే నేను తిని పెడతాను మీరండి లంచ్ బాక్స్
లేదండి ఈ రోజు బాక్స్ ఏం తెచ్చుకో బయట తినేస్తా మండి ఏదో ఒకటి
ఉమ్ హా అవునులేండి వీకెండ్ ఏదైనా బయట తనడి భాగం
అవును
మీ ఫ్రెండ్ కూడా వచ్చిందా అండి
ఆ ఫ్రెండ్ మా అందరం ఆఫీస్కి వచ్చామండి మా ఫ్రెండ్స్ అందరూ మేము ఒకే ఆఫీస్లో పెద్ద వర్క్ చేసి అలా వచ్చేసామ అన్నమాట
వచ్చేసినారా తను కూడా వచ్చిందా అయితే
అవునండి పండ కూరలు అదేదమ అ
వెళ్ళాలండి అ వెళ్ళాలి ఇంకా ఆఫీస్ ఒకటి ఉంటుంది కదా మనం అంత త్వరగా వెళ్ళలేము
ఆ
ఇంక ఇదిొ ఒకసారి లాంగ్ వీకెండ్ వస్తుంది ఈ పండగ ఇంకెళ్ళిపోవాలి
ఉ అవును
ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ డేస్ వస్త వస్తున్నాయి కదండి
అవు అవును
వెళ్ళాలండి ఇంకా అది కాక్క కొంచెం పెద్ద పండగ
ఓకే అవును అన్నట్టుండి అన్నదు సమ్మర్ లో మీరు ఎలా ఉంటుంద అన్నీ మీది రొటీన్ లైక్ ఫుడ్ కానీ సపరేట్ గా ఏమైనా పాటిస్తారా సమ్మర్ కోసం కదా వేడ ఎక్కువ ఉంటుందని ఈ పదార్థాన్ని తీసుకోవాలి అని
అంటే మోస్ట్లీ సమ్మర్లో నేను ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను ంట అండి ఫ్రూట్స్ మరి కొబ్బరి నీళ్ళు ఆ అంటే కొంచెం కొం బాగా హైడ్రేటెడ్ గా ఉండటానికి ఇప్పుడు ఎంతన్నా కొంచెం సమ్మర్ లో బాడీ రీహైడ్ రేషన్ కి గురవుతుందండి సో దాన్ని కంట్రోల్ చేయడానికి క సమ్మర్ ఫ్రూట్స్ లైక్ వాట మే అ కానీ ఆ మరి ఆపిల్ ఇలాంటివి ఇలాంటి ఫ్రూట్స్ కొంచెం ఆరెంజెస్ స
హ
కొంచెం బాడీలో హీట్ ని తగ్గిస్తాయంండి
అవునవును
ఎస్పెషల్లీ కొబ్బరి నీళ్ళు దోసకాయలు ఇలాంటివన్నీ సో నేను నా నార్మల్ ఫుడ్ లోకి వాటిని డ్ చే తీసుకుంటున్నాను సో అవి యాడ్ చేసుకుంటే ఇంకా సమ్మర్ లో కొంచం బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుది ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్య విన్న విషయము అందరూ రె ెటిల్ రెటినాల్ అంటున్నారు కదాండి వింటున్నారా మీరుటింగ్ తినాలండి సో నా రెటినాల్ అనేది ఒకద ఏమంటారు స్కిన్ కేర్ టిప్ అనమాట
ఆ
అలా రెటినాల్ క్రీమ్స్ వాడకుండా క్యారెట్ బీట్రూట్ స్వీట్ పొటాటో ఈ మూడు బాయిల్ చేసుకుని తింటే అది రెటినాల్ లాగా మనకి పని చేేస్తుందంట
హ ఓకే ఓకే అర్థమైందండి
అది ట్రై చేద్దాం అను అనుకుంటున్నాను కానీ మనకి ఇక్కడ స్వీట్ పొటాటో దొరకడం కొంచెం కష్టం సరే అండి ఆఫీస్ ఆఫీస్ బాయ్ అండి
సంతాం
బాయ్